మేడం నమస్తే
నమస్కారం సార్
మనం ఏ టాపిక్ గురించి మాట్లాడదాం
ఇష్టం సో సీరియల్స్ గురించి మాట్లాడదామ అయినా మాట్లాడదాం లేకంటే డైలీ డైలీ లైఫ్ స్టల్ గురించి అయినా ఓకే సార్ ఏం చేస్తున్నారు సార్ మరి మీరు
ఇప్పుడు ప్రెసెంట్ కాదు మేడం
అవున భోజనం చేసారా సార్ మరి
ఆ మేడం
ఆ ఆ సమ్మర్ వస్తుంది కద సార్ ఆ తిన్నాం సార్ అప్పుడే
ఆ
ఏం తిన్నారు సార్ మరి స్పెషల్ ఏంటి ఇవాళ్ళ
పప్పు ఆలుగడ్డ
అవునా సార్
అవును మేడం
హలో మేడం
చెప్ ఆ సార్ చెప్పండి సార్ సమ్మర్ వస్తుంది కద మనం సమ్మర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి
సమ్మరా మేడం మాక్సిమం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ లాగా ఈ సంవత్సరం లేదు ఎవ్రీ ఇయర్ అంటే ఆ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ మార్చ్ ఎండింగ్ వచ్చింది ఇప్పుడు మినిమం ఎండలు ఎట్లున్నాయంటే ఏప్రిల్ మే లో ఎట్ల అయితే ఉంటాయో అంటే మినిమం థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీస్
అదే సార్ ఉష్ణోగ్రత కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు అవును సార్
అంటే ఈ సంవత్సరం వర్షాలు కూడా ఎక్కువనే ఉన్నాయి ప్లస్ వింటర్ సీజన్ కూడా ఎక్కువనే ఉన్నాయి అలాగే ఇప్పుడు ఎప్పుడే ఎక్కువాన్ వున్నయే అంటే ఏప్రిల్ మే లో ఉండే ఎండలు ఇప్పుడు మార్చి లో ఉన్నాయ్ మళ్ళీ ఏప్రిల్ మే వచ్చేరికి ఇంకా పెరుగుతాయి కావచ్చు దా గుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాడిని డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి మేడం ఎక్కువ శాతం ఎక్కువ శాతం నీరు తాగాలి
అవును సార్
ఎనర్జీ ఎనర్జీ అంటే మాక్సిమం మాక్సిమం ఎక్కువ శాతం అయితే జూసెస్ ఆ తీసుకోవాలి అంటే ఫుడ్ కంటే ఎక్కువ
అవును సార్ మంచిది బాడీకి అవును సార్
ఎంతైనా బయటికి వెళ్ళేది ఉంటే అంటే బ్లాక్ కలర్ వేర్ ఏదైనా షర్ట్స్ కానీ ఏదన్న డ్రెస్సెస్ గానీ అది కాకు కాకుండా మాక్సిమం అంటే ఎండలో బ్లూ కలర్ అయితే కొద్దిగా అట్రాక్ట్ అంటే ఎక్కువ అంటే దాని మీద ఎఫెక్ట్ పడదు అన్నట్టు
ఆ ఎండ వేడి ఎక్కవగా అది లోపలో కాటన్ క్లాత్ కూడా చాలా మంచిది
చాలా బెటర్ అంటే ఏ కలర్ అయినా గాని మాక్సిమం బ్లూ ఉంటే బెటర్ ఎందుకంటే అది కొద్దిగా లో అంటే ఆకర్షణ అంటార్ కదా అట్రాక్ట్ చేస్తది అది అంటే ఎక్కువ అట్రాక్ట్ చేయ్యద్దు అన్నట్టు ఎండ ఎండను ఎండన్ లేదు దాని వల్ల బెటర్ మళ్ళీ ప్లస్ ఎందంటే మాస్కులు మాస్కు
మాస్కులు సన్ గ్లాసెస్ కూడా పెట్టారు సార్ ఇట్లా ఎండ
ఆ ఆ అ
హ్మ్ హు బ్రేక్ అయితుంది సార్ మీ వాయిస్
వయిస్ వికాదు
పోనీ లేండి సార్ ఆ ఇప్పుడు ఓకే సార్ కూల్ డ్రింక్స్ తాగాలి సార్ ఎండ
కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసు మేడం దానివల్ల ఏంటంటే దానిలో అల్కాల్ పర్సెంటేజ్ జీరో పాయింట్ సెవెన్ అంటే ఎక్కువ ఉన్నది కానీ
లైక్ ఫ్రూట్స్ అదే సార్ వాటర్ మిలన్ ముంజకాయలు ఇలాంటివి మంచిది బాడీకి చల్లగుంటయి దోసకాయలు అయితే ఇంకా బెటర్ సార్ మన న నార్మల్గా ఎక్కడైనా దొరుకు కొతగా
ఆ గంత రాయ్ జోయ్ రేప్ ఎక్కడైనా దొరుకుతండ్రు గద ఆడ ఆగి
అవును సార్ అవును, అన్ని ఇప్పుడు సమ్మర్ సీజన్ ఒచ్చుడుతోనే వాటరు, చలివేంద్రాలు. జ్యూసెస్, ఇగ ఫ్రూట్స్ వెట్ ఎక్కడ పడితే అక్కడ ఇ రోడ్ మీల్ల ఎక్కువ ఇవే వెడుతున్నరు గద సార్.
అ అంటే స ఎక్కువ మళ్ళీ ఎక్కువ తిరుగుదం వల్ల సన్ సన్ స్ట్రోక్ కూడా ఒస్తది మేడం. ఎక్కువ ఎండకు ఎండదెబ్బ అంటర్ గద అది జ అ దానివల్ల ఎక్కువ అంటె ఆ వీలైన గాడి కి అంబ్రెలాస్ అంటే ఊ అంటే నార్మల్ గా బైక్ కాల్ కార్ అయితే ఓకే బైక్ అంటే సెడు గాదు బై వాక్ వెళ్తరు గద అంబ్రెలాస్ యూస్ జేసుకుంటే ఇంకా బెటర్. ఏమో ఆ బ్యాగ్ లో ఓ బ్యాగ్ లో ఒక వాటర్ బాటిల్ క్యారీ జేస్
కోవడం వల్లా ఉమ్ అవును సర్ అందులో సబ్జా సీడ్స్ ఇలోంటివేవైనా పుదీనాకులు లేకుంటే లెమన్ వాటర్ పెరుగు వాటర్ కలుపుకున్నా మంచిదండి బాడీ ఇగ డిహైడ్రేట్ గాకుండా బ బావుంటద అవునండి ఇప్పుడు పెడతరు కదండి గవర్నమెం ట్ వాళ్ళు గవర్నమెంట్ ఇస్తది ఆ ప్ర తి ఏరియాలో బెడతరు గదా అంబలి ఇంకా
లేదు గదా మనకా జోన్లనే మేడం వేరే ఎక్కడ ఉండదు అం మళ్ళీ వేరే జాగలా ఎక్కడ పంచరు మన కాదార్ లనే అయ్యో
అయ్యో అవునా అండి ఇంకా అండి మరి ఏలో మీరు మీరు గూడా జాగ్రత్తలు దీసుకోండి, ఎండకు ఎక్కువ ఎళ్ళకం
ఓకే మేడం! ఆ ఇంకేందంటే చలికాలం ఉన్నది వర్షాకాలం ఉన్నది. మూడు గల్ పి మార్చ లో నీకు ఓప్పుకున్నది దానివల్ల ఎఫెక్ట్ అంటే సీజనల్ ఫీ అంటే ఫీవర్స్ గానీ అంటే ఎఫెక్ట్ అయితున్నరు
ఉమ్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తాయి తీసుకునే ఫుడ్ అట్లనే వెదర్ వల్ల అవును సార్
ఇంకా మేడం
చెప్పాలి సార్ ఈ మా లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎండలు బాగున్నాయి మే మార్చి లోనే ఇంత ఉంటే ఇక ఏప్రిల్ ఇంకా ఎక్కువ కొడతాయి అనుకుంటాం మేలో ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనుకుంటారు
నా అంటే ఇంకో ఫోర్ డిగ్రీస్ పెరుగుతుంది మేడం అంటే ఫార్టీ ఫార్టీ టూ అంతే దానికి నుంచి ఫార్టీకి అబోవ్ అయితే బయటికి వెళ్ళిలేం కదా మేడం మాక్సి మం మాక్సి మం బయటికి ఆ థర్టీ ఫైవ్ ఈ ఎండలే బయటికి వెల్లం ఫార్టీ దగ్గర దగ్గర థర్టీ
అవును అవును బాగా ఎండలు ఉన్నాయి
ఆ ఫార్టీ అయితే మ్యాక్స్
ఎంత ఫ్యాన్ కూలర్ ఉన్నా కూడా ఇంట్లో వేడి ఇంకా రేకులు ఉన్న ఇంట్లో ఉండడం అయితే ఇంకా కష్టం అయితది సార్
ఇంకా అయితే ఇప్పుడు ఇంట్లలో ఏంటంటే మేడం ఫ్రిడ్జ్ ఉన్నదని ఫ్రిడ్జ్ లో నీ ఎక్కువ తాగద్దు దానివల్ల కూడా ఎఫెక్ట్ అయితది సడెన్గా ఆ ఇ కుండ నీళ్ళు రంజ నీళ్ళు అయితాగుతే ఇంకా బెటర్ మేడం
కుండ నీళ్ళు చాలా మంచి సారు మట్టి అవును సార్ మట్టి కుండలు ఇప్పుడు ఎక్కువ మట్టి కుండలు ఎవరు
ఆ యూజ్ చేయారు మాక్సిమం ఫ్రిడ్జ్ నీళ్ళే మేడం ఫ్రిడ్జ్ నీళ్లుకూడా అంటే
అదే సార్ అందరు ఎక్కువ
ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం ఏంటంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళామనుకో ఎగ్జాంపుల్ బయటికి ఎ ఎండలో తిరిగి తిరిగి వస్తాం కదా
అవును సార్ హల్ చెప్పండి సార్ వినిపిస్తుంది
ఆ అంటే రాంగ్ అనే నీళ్ళు తాగదు అది అన్నట్టు తాగదు అంటే ఫ్రిడ్జ్ నీళ్ళు అచ్చి కూర్చున్నాక కొద్దిగా అంటే చిల్లు కూడా తాగద్దు ఆ చిల్లు కూడా తాగ చిల్లు కూడా తాగద్దు అంటే నార్మల్ వాటర్ ప్లస్ కొద్దిగా ఫ్రిడ్జ్ అంటే చల్లటి నీళ్ళు తాగుతే ఏం ఎఫెక్ట్ పడదు దాని వల్ల కూడా సన్ స్ట్రోక్ అంటేవడ దెబ్బ పడే పడే ఛాన్సెస్ ఉంటాయి ఎఫెక్ట్ అయితది దాని వల్ల
అవును సార్ హహ్
ఇంకా ఇంక ఏం పేమెంట్ మేడం
సరూ వినిపీయలేదు మీ వాయిస్
మేడం వినిపిస్తుందా హలో
వినిపిస్తుంది సార్ మీరేం చేస్తారు సార్ మరి డైలీ డైలీ లైఫ్ స్టల్
ఎల్ను
వర్క్ బిజినెస్ స్టడీ
ఆ అంత అంటే నేను మాక్సిమం డెకరేషన్స్ పనిచేస్తా మేడం డెకరేషన్ పనిచేస్తా మేడం
బిన్పిలిష్ అవును సార్
డెకరేషన్స్ పని చెస్తాను అంటే అది ఇక సీజన్ లేదు కాద మేడం ఇప్పుడు మనకు ఇగ వీళేస్తా అన్నట్టు డెకరేషన్ పనికి మీరేం చేస్తారు మేడమ్
ఊహు కాలేజ్ స్టూడెంట్ అండి నేను బి ఫార్మసీ థర్డ్ ఇయర్ ఇప్పుడు అవున్ సార్
నేను కూడా స్టడీ చేసినా ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగ్ ప్లస్ డిగ్రీ గుడా ఉన్నది
అవునస్తే ఎప్పుడయిపోయింది సార్ మరి మీ ఇంజీనీరింగ్ ఏ ఇయర్ లో పాస్డ్ఔట్ సార్
ఊ యైటీన్
అవును సార్
ఉ అంటే రెండు అదే ఏ డి డి ప్లస్ అది ఇంజనీర్ హ డిగ్రీ ఏమో ఓపెన్లో చేసినా మేడం
అవునండి జాబ్ మరి ఏమైనా అప్లై చేస చే ఇస్తారండి ఇట్లా బయట అప్లై చేస్తారా మరి గవర్నమెంట్ జాబ్స్ కి
చేసినా మేడం మేడం మల్లి జెస్తా
ఆశయ